గుడ్ ఈవినింగ్ అండి
వెరీ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా సార్
మీరు ఎలా ఉన్నారు మేడం మేడం మీ సైడ్ బాగున్నారా మేడం ఓకే మేడం మీ సైడ్ వాతావరణ నం ఎలా ఉంటది మేడం
మా సైడ్ చూడండి ఈ టైం అయ్యేసరికి నైట్ టువెల్ వరకు చల్లటి గాలి మొత్తం రైనీ మొత్తం రైనీ ఇట్లా సై సీజన్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాకపోతే వర్షం ఏం రావట్లేదండి
మేడం మీది పట్టణమా లేకపోతే మీది ప్రదేశమా అంటే విలేజ్
వె విలేజె అం
విలేజా మేడం ఆహా మండలం ఓకే చాలా పె పెద్ద మండలం మేడం మీది
మరీ అంత పెద్దగెం కాదు
ఆహా ఓకే మేడం అయితే మేడమ్ ఇప్పుడు మీ మీ దగ్గర అన్ని అవేలబులిటీస్
ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందండి అవును అన్ని అన్ని ఉన్నాయండి ఈ క మీద మీది ఏంటిదండి పట్టణమా విలేజా
మా మాది పట్టణం మేడం మా అంటే మా ప్రదేశంలో ఒక సిరుపూర్ పేపర్ మిల్లు ఉన్నాది మేడం చానా పెద్ద అది బిర్లా టాటా బిర్లా వాళ్ళు స్థాపించినప్పడది మేడం అది
అరే బాప్రేహా
టా బిర్లా వాళ్లు స్థా పించినప్పటిది మేడం చానా ఇయర్స్ కిందట ఎస్టాబ్లిష్ అయింది మేడం అది చానా పెద్దది అయితే అప్ప నుంచేళ్ళి మనకు ఇప్పటి దాకా కంపెనీ అనేది నడుస్తున్నది మేడం ఫస్ట్ ఏం చేస్తుండన అయితే ఇప్పుడు మేము ఇవి ఉంటది కదా మేడం ఏంటిదాంటే ఇప్పుడు మా అంటే మా నాన్నగారు అందులోనే ఎంప్లాయిగా చేశారు హలో
ఆ చెప్పండండి వినిపిస్తుందండి హలో
మీరు చెప్ మీరు హా మేడం మీరు వినిపిస్తుందా అయితే మేడం ఇప్పుడు ఏంటిదంటే మా నాన్నగారు అందులోనే ఎంప్లాయ్గా చేసారు మేడం అప్పుడు ఏంటిదంటే చదువుకున్నప్పుడు మన బుక్స్ అనే తెలుసా మేడం మీ బుక్స్ ఐడియా
ముంది ఉందండి ఐడియా ఉందండి
ఆ బుక్స్ అనే ఏంటిదంటె కంపెనీ వాళ్ళే ఇస్తుండే మేడం అంటే ఇప్పుడు ఒక ముగ్గురు పిల్లగాలు ఉన్నరు అనుకోండి మేడం ఒక బండల్ ఇస్తుండే ఆ బండల్ అంటే ఒక ఒక ఎనిమిది లేదా పది బుక్కులు కట్టి ఒక కట్ట కట్టి ఎంత మంది పిల్లలు ఉన్నారు మీ మీకు ఎంతమంది బాబులు ఎంతమంది పాపలు మీరు ఎవరెవరైతే స్కూల్లో చదువుతారు కదా మేడం వాళ్ళది అడ్మిషన్ ఫామ్ గాని లేకపోతే రిసిప్ట్ గాని ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికి ఒక ఒక బండల్ అనేది ఒక స్టూడెంట్కు అంటే సంవత్సరానికి సరి పోయే ఒక ఎనిమిది పది బుక్లు అనేది ఇస్తుండే మేడం వాళ్ళు ఆ పేపర్ క్వాలిటీ కూడా చానా అద్బు తంగా ఉంటది మేడం అంటేడబ్బులు తీసుకుంటుండే దాన్నీ గోదాం అంటుండే
ఓకే ఓకే ఓకే అండి విన్ పిస్తుందండి వింటున్నా అండి నేను
దాని గోదామ అంటారు మేడం అది ఏంటిదంటే మనకు అది అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తుండే మేడం కం పెనీ వాళ్ళు చానా పేపర్ ఆ కొంచెం అమౌంట్ తీసుకుంటుండే తక్కువ అమౌంటు దాన్ని ఏమంటారు అంటే దాన్ని గోదాం అని అంటుండే వాళ్ళు ఇచ్చేస్తునే మేడం చానా అంటే చానా పేపర్ క్వాలిటీ ఎక్సిలెంట్ ఉంటుండే మేడం చానా ఎక్సిలెంట్ పే పర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటంది మేడం పేపర్ క్వాలిటీ మాత్రము అయితే అయి తే ఏంటిదంటే ఇప్పుడు అనేసి అది ఇస్తలేరు మేడం ఎందుకంటే అది అయిపోయినది ఆల్రెడీ ఇప్పుడు అనేది ఇ స్తాలేరు జస్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనమే కోనుకోవాలి మేడం వెళ్ళి ఇప్ ఇప్ ఇప్పుడు బయట స్టోర్లు ఉంటయి కదా మేడం బుక్ స్టాల్ ఐడియా ఉంటదా మేడం మీ కేమన్నా ఆ బుక్ స్టాల్లో కేళ్ళి మనమే కొనుక్కవాలి మేడం అప్పుడు ఉచితంగా ఇస్తుండే ఆ టువంటి బుక్కు ఇప్పుడు మాకు కనుమరుగయింది మేడం అంటే కంటికి కన బుక్కే బుక్కే మాకు వచ్చేసి కంటికి కనపడకుండా అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ అంటే యాజమానం వేరు ఉండే ఇప్పుడు యాజమానం వేరున్నది మేడం ఫస్ట్ మంచి ఫస్ట్ మంచి యాజమాన్యం ఉండే వాళ్ళు ఏంటిదంటే అలా చేశారు కానీ ఇప్పుడు ఈ యాజమాన్యంలో మనకి ఇది ఇవ్వడం అనేది లేదు మేడం జస్ట్ ఏంటిదంటే ఏదో ఇగ అయి పోయిందా అంటే అయిపోయింది అన్నట్టు జస్ట్ ఏంటిదంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ అలా అలా లేదు మేడం ఇప్పుడు ఫస్ట్ ఉన్న యాజమాన్యం మాత్రం సూ పర్ ఉండే మేడం అద్భుతంగా ఉండే మేడం ఫస్ట్ ఉన్న యాజమానము
ఓకే ఓకే ఓకే ఓకే
ఎమనా మీ పిల్లగాలు ఏమేమి చదువుతున్నారు మేడమ్
మా పాప వచ్చి చదువచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఎల్ కేజీ అండి
ఎల్కేజా మేడం స్కూల్ అద్భుతంగా ఉంటాదా మేడం
చాలా బాగుంటదండి మంచి ఇంప్రూమ్మేంట్ ఉంది పిల్లలకు చెప్పింది హోమ్ వర్క్ గాని అది కాండి ఒక క్రమ పద్ధ తిలో నేర్చుకోడం టీ టీచర్స్ ఏం కొట్టారు గానీ కాకపోతే వా వాళ్ళది ఒక భయం అనేది మేము ఇది చెయ్యాలి ఇది అయిన తర్వాతనే మేము ఆడు కోడానికి ఎళ్తాం తినడానికి ఎళ్తాం ప్రతి ఒక్కటి అట్లట్లా అంత క్రమ పద్ధతిలో చేసుకుంటారు
అంటే భయపెడతారా మేడం మిమ్మల్ని అంటే పిల్ల పిల్ల వాళ్ళను టీచర్స్ అనే భయపెడతారా మేడం అక్కడ స్కూల్లో
పెట్టడం అంటే వేరే వాళ్ళకు భయపెడతా ఉంటే వీళ్ళు చూస్తారు వాళ్ళు వీళ్ళు మంచిగా చదువుతారు సో వీళ్ళకె మనరు పక్క వాళ్ళని డల్ స్టూడెంట్స్‌ని భయపెట్టియంగ చూసి ఆ అట్లా భయపెట్టిస్తారు ఒకవేళ మేము చేయకపోతే అన్న టు అదొక భయం అయితే ఉందండి మా పిల్లల దగ్గర
ఓకే ఓకే మేడం అంటే వాళ్ళు భయపెట్టి పిచ్చడం వల్ల
స్కూల్‌కి ఎళ్ళడం ఎందంటే చేసేది ఫస్ట్ ఏందంటే హోమ్ వర్క్ ఆ తర్వాత స్నాక్ కానియండి ఏది కానీయండి తర్వా తనే అనేసి అంటారండి
ఓ ఓకే ఓకే మేడం మరి మీరి ఇప్పుడు ఎప్పుడైతే పి పిల్లలు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే మీరు లంచ్ బాక్స్ అనేది పంపిస్తారా మేడం లేకపోతే ఆఫ్టర్నూన్ పంపిస్తారా మళ్ళీ మార్నింగే పంపిస్తారా మేడం అంటే ఆఫ్టర్నూన్ ఇప్పుడు మీరు తిన్ సారా లేకపోతే స్కూల్లో ఆ
మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కిి స్కూల్ కి పంపిస్ వస్తే మళ్ళీ ఫో ఫోర్ వెళ్ళాలి తీసుకురావడానికి ఇగో మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకి మనకు మనం వాళ్ళని కలవాలన్నా కూడా ఫోర్ ఓ క్లాక్ వరకు
ఆహా అప్పటిదాకా మనం వెళ్ళే అవకాశం అనేది ఉండదా మేడం మనకు
లేదండి
ఓకే స్కూల్ ఇప్పుడు స్కూల్లో ఫీజెస్ ఎలా ఉంటాయి మేడం అంటే సార్ ఇబ్బంది పెడతారా డబ్బుల గురించి లేకపోతే
లేదండి అది ఇన్స్టాల్మెంట్ ఈ సారి అయితే మొత్తం ఒకటేసారి కట్ చేయడం మా బాబుదయితే మళ్ళీ ఈసారి మాత్రం రెండు ఆ టూ స్టార్ల్ ఇప్పుడు ఓపెనింగ్ కాంగానే ఒక ఇన్ స్టాల్మెంట్ మళ్ళీ ఇంకొకటి రెండులో ఫినిష్ చేసేయాలి అదే రెండు ఆప్షన్స్ ఇచ్చిండు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే
అయితే మా అన్న బిడ్డ వచ్చేసి ఇప్పుడు థర్డ్ క్లాస్ మేడమ్ ఇప్పుడు
ఓకే
అయితే వాళ్ళది ఎలా ఉంటది మా అన్న బిడ్డ వచ్చేసి థర్డ్ క్లాస్ మేడంమ్ అంటే వాళ్ళది ఎలా ఉంటుందాంటే సార్ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఉంటది మేడంమ్ స్కూల్ చాలు అయింది కదా
మ్మ్
స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటిదంటే ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనే క్లియర్ చేయాలని చెప్పి చెప్తారు ఆల్రెడీ మెన్షన్ ఆల్రెడీ మెన్షన్ అనేది చేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేయాలా దాని తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇస్టాల్మెంట్ కు డేటా అనేసి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు
ఉహుహు ఓకే ఓకే ఉహు మా పాపది అట్లనే బాబుది మాత్రం రెండే ఇన్స్టాల్మెంట్
ఓకే మా మా మా మా సార్ గారు మా సార్ గారు మాత్రం ఏంటిదంటే డేట్ అనేది తొందర తొందర మేడం అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ ఒక వన్ మంత్ కే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేసేయాల లే లేకపోతే వాట్సాప్ లో అప్పటికే ఫి ఫీజు ఫీజు పే చేయండి ఫీజు పే చేయండి అని చెప్పి అంటే మార్నింగ్ మనము ఎప్పుడు వేకప్ అవుతాం మేడం మార్నింగ్ వరకు సెవెన్ థర్టీ ఆరు క్వార్టర్ టు సెవెన్ వరకు వేకప్ అవుతాం కదా సార్ మెసేజ్ సిక్స్ థర్టీకే వాట్సప్ లో వచ్చి ఉంటది మేడం
ఆ
ఆ సార్ మెసేజ్ వచ్చేసి సిక్స్ థర్టీకే సార్ మెసేజ్ వచ్చేసి ఆల్రెడీ వాట్సాప్ లో ఉంటది మేడం ఈ రోజు ఈ రోజు ఫీజు పే చేయాలా ఈ రోజు ఫీజు పే చేయని వారు ఎవరైన ఉంటే ఇట్లా ఆ స్కూల్ కు నాకు ఆఫీస్ రూమ్ లో వచ్చి కనపడండి మేడంమ్ ఇక్కడ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయితే మాకు విపరీతంగా పెడతాడు మేడం సార్ ఎలా పెడతారు అంటే ఇప్పుడు
ఓకే ఓకే ఓకే ఓకే మంచిగుందండి మరి టూ త్రీ టైమ్స్ ఇట్లా ఫోర్ టైమ్స్ అంటే మంచిగా ఉంది
ఆ అదే మేడం ఏంటిదంటే హ అంటే ఓకే సార్ కాని ఏంటిదంటే ఎగ్జామ్స్ బాగా పెడతారు మేడం ఆఫ్ ఇయర్లీ అంటాడు క్వార్టర్లీ అంటాడు అసైన్మెంట్స్ ఇప్పుడు ఇప్పుడు పిల్ల ఇప్పుడు
తనే సెంటర్ అంటే ఆయనకు ఫీ కావలిఅండి ఎగ్జామ్స్ అని అంటే పేరెంట్స్ ఒక భయం ఉంటుంది
అ
సరే ఎగ్జామ్స్ ఆగిపోతే‌‌ ఎట్లా ఉంటది ఏంటి అన్నట్టు ఉండి ఆ ఫీజు కట్టాలి కట్టాలి కట్టాలి అనేసి ఉండి తొందర తొందర కడతారునేసి ఆ ఉద్దేశంతోటి ఆ సార్ అట్లా
ఆ అదే సార్ సార్ మాత్రం చానా మంచి మంచి వ్యక్తి మేడం అంటే పిల్లల పట్ల శ్రధ ఆ క్రమశిక్షణ ఎలా పెరగాలి పిల్లలు పిల్లలు ఎలా నీట్నెస్ గా రావాలి అంటే భయం అంటే ఏంటంటే పిల్లల పిల్లలకు భయం చూపెడతాడు అలానే చదువు కూడా మంచి చె చెప్తారు మేడం సార్ కూడా ఒక సబ్జెక్ట్ చెప్తారు సార్ కూడా అద్భుతంగా చెప్తారు మేడం సార్
ఓకే ఓకే ఓకే ఓకే అని మంచిదే కదా అట్లాంటి వాళ్ళు ఉంటే మంచిదే ఎందుకంటే ఆ అండి
నీ బుక్స్ తీసుకున్నారా మేడం
లేదండి రేపు వెళ్లి తీసుకోవాలి రేపు కాకపోతే ఎల్లుండి బుధవారం ఇత్తామనేసి ఆ వీక్ అంటే వెనస్డే కెళ్ళి వెళ్లి తీసు
ఎప్పుడు పం పంపుదాం అనుకుంటున్నారు మేడం మీరు స్కూల్ కు మీ పాపను బాబును
బాబట్వంటీ సెకండ్ కి స్టార్ట్ ఉందండి పాపకి ఎల్లువండి నుంచి స్టార్ట్
ఆహా అంటే ఎల్లుండించి వెళ్ళ స్టార్ట్ ఆల్రెడీ వాట్సప్ లో సార్ మెసేజ పెట్టా లేకపోతే మీరు ఎల్లుండికెళ్ళి పంపుదాం పంపాలు అనుకుంటున్నారా
రేపు సార్ మెసేజ్ పెట్టారు కాకపోతే ఎల్లుడి నుంచి అనేసి నేను అనుకుంటున్నాను
హా రేపటి నుంచే అని మీరు వద్దు ఇగ ఎల్లుండి నుంచి అని పంపుదాం అనేసి
ఇవ్వాలే పంపిస్తామ అంటే ఒకటి ఆ ఇవ్వాలి అనేసి అనుకున్నాం గాని ఇవాళ కుదర కుదర ఇవాళ బంద్ అమావాస్య అని బంద్ ఉండే
ఆహా ఒకే మేడం ఈ ఈ రోజు పంపలేదు ఇగ సరే అందుకేనా మేడం
అవునండి అవు
మరి మరి మరి పంపుతారా మేడం మరి ఎల్ల్
ఆ పంపాల అండి ఎందుకంటే వాళ్ల స్కూల్ కానీ ఉంటే మంచిగా ఉంటదండి
మేడం ఇంట్లో కంటే వాళ్ళ స్కూల్లో ఉంటేనే వాళ్ళ కొంచెం ఎడ్యుకేషన్ పెరుగుతు ది బాధ్యత ఉంటదని మీరు అనుకుంటున్నారా మేడం సరే ఓకే మేడం చాలా మంచి స మా సమాచారం ఇచ్చారు మేడం
అండి థాంక్యూ అండి మీకు కూడా ధన్యవాదాలండి
ఓకే